హలో
హలో
హలో వినిపిస్తోందా
ఆ వినపడ్తాంది నా వాయసు
ఆ వినిపిస్తోంది నా దగ్గర ఏమన్నా సౌండ్ ఏమన్నా వినిపిస్తాన్న డిస్టర్బెన్స్ గా లేదా బాగా వినిపిస్తుందా క్లారిటీగా
ఆ బాగా వినిపిస్తోంది
ఉ బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఊరికనే ఖాళీగానే
అవునా
మీరు
నేను ఊరుకనే ఉన్నా మ్యాగీ చేస్తాన్న
అవునా
ఆ
ఏమిస్తారు చేస్తారు
నీనా అంటే కొంతమంది దాంట్లోకి ఆ కూరగాయలు అన్నీ కట్ చేసుకొని చేస్తారు కదా బఠానీ అట్లా ఏం చేయలేదు ప్లెయిన్ గా ఉరకనే వాటర్ ఎసేసి కొంచెం సాల్ట్ ఎసి ఆయిలు
సాల్ట్ అవన్నీ ఎందుకు దాంట్లో మసాలా పౌడర్ ఉంటది కదా
కొంచెం ఊరకనే అంట ఆ ఒక పించ్ అంతే. ఆ వేసేసి దాంట్లో కొంచెం ఆయిలు వేస్తను, ఎందుకంటే అవి నూడిల్స్గా అతుక్కుంటాయి కదా.
అవును
ఆ వేసేసి ఆ పౌడర్ వేసేసి అది కొన్సేపు మసల్నిచ్చినంక వాటర్.
ఉ
ఈ మ్యాగీ తుంచి వేసేస్తాన్ దాంట్లోకి. ఆ ఇంకా అది ఉడికిన తర్వాత కొంతమంది వా టర్, వాటర్ గా చేస్తుంటారు. కొంతమంది సాలిడ్ గా చేస్తుంటారు కదా? మ్మ్ మీరేట్లా చేస్తారు.
మేము ఇది చేస్తే ఉప్మా లాగ చేస్తా.
అవునా! ఆనియ అంటే సపరేట్ ఉడకబెట్టుకొ. ని మళ్ళీ పోపు లాగా వేసి చేసా. అ
ఫస్ట్ తిరవాత వేసి, కొన్ని వాటర్ ఏసి. అ ఆ దాంట్లో వాటర్ ఏసి మళ్ళీ సేమి . మ్యాగీ మొత్తం వేసి, ఆ నీరంతా పీల్చుకునే దాన మ. గ్గిచ్చి
ఆ
పైనే మాసాలా వేసి పెడతా.
ఉహు ఏమేం కు వెజిటెబుల్స్ అన్ని ఎస్సర? ఆ మేము కూడా ఇస్తాం ఏస్సం అట్లా.
అ
ఆ క్యారెట్, బీన్స్ ఆ మరి బటానీ అవన్నీ ఎస్తారు కదా. కొంతమంది
మేమేం చేస్.
కొంతమంది దాంట్లోకి తెల్లవాయిలు ఎస్సరంట. కొంతమంది కొంతమంది ఎస్సారంటబ్బా దాంట్లోకి ఆ. ట్లే చేయరా మీరు?
అవి వేరె.
చనా ఓ అవును దాంట్లోకి. ఆ తెల్లవాయలు వేసుకుంటే కట్ చేసుకొని ఫ్రై, చేసుకొని బాగుంటుందంట.
అవునా అదింకా ఘాటుగదా.
అవునవును అయినా టేస్ట్ కూడా మారిపోతది వే. రకంగా అయిపోతది ఆ తినబుద్ధి గాదు. తిన బుద్ధి కూడా కాదు అస్సలింగది నాకైతే ఇంగ అసల్ న. అది ఇంకి వెజిటేబుల్స్ అట్ల అన్నా చేస్తే తింటానేమో కాని అ. ట్లా దాంట్లోకి వెల్లులి అట్లా వేస్తే నాకు నచ్చదు.
అవును ఇంత ముందు పక్కన ఉడకబె. టీ పెట్టి మళ్ళా తిరువాత వేసి ఇల్లు వేస్ చేస్తానే టమోటా ఎరగడ్డ అట్ల వేస్తా
ఉహు మ్ నేనయితే ఎప్పుడు అట్ల ఏం. చేయలేదు గానీ వెజిటేబుల్స్ ఎస్ చేస్తా, ఎప్పుడన్నా ఒకసారి అట్లా. బీన్సు, క్యారెట్టు క్యారెట్, బీన్స్ ఆ బటానీ.
అవును
వేసి అవన్నీ మగ్గి మగ్గిన తర్వాత దాంట్లోకి వాటర్ ఎసి
హ
కొంచెం కారం వేసుకుంటాను.
అవున ఇవన్నీ వేసేదానా కొద్దిగా
ఆ ఆ అవంతా మగ్గినాక కొంచెం కారం వేస్తాను. కొంచెం ఒక ఇంచు సాల్ట్ వేస్తాను.
అ
ఆ తర్వాత వచ్చి ఇంక దాంట్లోకి వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత ఈ మ్యాగీ వేసేసి నూడిల్స్ దాంట్లోకి తర్వాత దాంట్లోకి ఇంకా లాస్ట్ లో ఇంకా అది ఇంకా కొంచెం వాటర్ వాటర్ ఉందన్నప్పుడు పౌడర్ వేసేసి మ్యాగి మసాలా
ఇప్పుడు అందరూ తొందర తొందరగా చిన్న పిల్లలు మొత్తం మ్యాగీని
ఉమ్
ఏం కావాలంటే మ్యాగీ కావాలి.
ఆ
అవే అందరూ
అవును
హ
అయినా ఇట్లా ఘాటుగా చేస్తే తినరు పిల్లలు మా మా బాబు ప్లెయిన్ గా వేస్తే బాగా తింటాడు కారం ఎకోకుండా
మీ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి.
మా ఇంటి దగ్గరా మా ఇంటి దగ్గర ఆ కరవేపాకు చెట్టు ఉంది.
ఆ
మరి నేరడగాయలి చెట్టు ఉంది అవి బ్లాక్ జాముూన్ అంటారు కదా
ఉమ్ అవును తెలుసులే
అవి
ఇప్పుడు ఈ కాలమే కదా అవి కాసేది.
అవును అవును ఆ కాస్తున్నాయి.
మా ఇంటి దగ్గర ఉండేవి బాగా హైబ్రిడ్ బాగా పెద్దగా ఉండేవి.
నాటు వి మా ఇంటి దగ్గర ఉండేది.
ఇక్కడ హైబ్రిడ్ లాగా బాగా పెద్దగా రెండేళ్ళలు కాసినాయి. మేము ఇల్లు కట్టాలని పడేసినాం చెట్టును
ఉమ్ కాస కాస్తే చిన్న చిట్కనా బలేగాస్త
అవునవును చాలా బాగుంటాయి మాటి ఇంకా హైబ్రిడ్ కాబట్టి ఇంకా టేస్ట్ టు
హైబ్రెడ్ కంటే నాటివే ఇంకా బాగుంటాయి.
ఆ అవును ఇది కండ ఎక్కువగా ఉంటది.
ఆ కండ ఎక్కువ ఉంటది లావుగా ఉంటాయి అవి
అవును అవును
నాటు వి బాగుంటాయి. చిన్న చిన్నగా ఉంటాయి కానీ తీయగాంటాయి ఆ తీయగుంటై
అవునవును
మళ్ళీ ఇక్కడ మా ఇంగా అవే ఉండేది మా దగ్గర అయితే, తులసి ఇంగా ఉన్నయి. ఇయి
ఆ
ఆ మళ్ళీ చు మా ఇంటి చుట్టుపక్కల అయితే ఇంగా చానా చెట్లు ఉన్నాయి. ఒకోరు బాగా పెట్టుకున్నారు మందారము చామంచి పూల చెట్లు, గుండె మల్లె పూల చెట్లు అట్లా. మేమైతే పెట్టుకోలే ఎక్కువ మాకి కుక్క ఉందా ఇంట్లో.
అవునా.
అది ఎక్కడంటే అక్కడా ఆ సుస్సు పోస్తాదా.
హ్
ఇంగా అది చేయడం ఎందుకులే అన్నట్లా మేం పెట్టుకోలే ఇంకే ఎక్కువా పాడు చేసేస్తాది అది అంతా అని. హ్
ఈ ఇల్లు కడతాంటే మొత్తం పెరికేసినాం అన్ని చెట్లు. ఇప్పుడు ప్రస్తుతాని కి ఉండేది జామ చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది.
హ్మ్
కరివేపాకు చెట్టు కొన్నీ ఈ మధ్యనే కాకరకాయ చెట్లు పడ్డయి.
ఉ అవునులే.
కలింగరకాయ చెట్టు కూడా పడింది. ఆ మనీ ప్లాంట్ ఉంది. కలబంద చెట్టుంది. ఏది ఆ అవే కొన్ని మనము ఎప్పుడన్నా కూరగాయలు పడేసినప్పుడు అవే ఆ విత్తనాలు పడి
ఆ అవునవునవును. మా చింటి చుట్టూ అయితే కాకరకాయ చెట్లు ఎక్కడ అంటే అక్కడ కాస్తాంటయి అవెందుకు అవి దొండకాయలు ఆ అవును అట్లాంటివన్నీ వస్తయి.
ఓ మనీ ప్లాంట్ ఉంది, కలబంద చెట్టు ఉంది.
ఆ కొంతమంది పెట్టుకున్నారు గాని మేము పైన ఉన్నామా
ఆహా
ఆ అందుకని ఎక్కువా పెట్
ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉంటది ఖచ్చితంగా.
అవునవును మా ఇంటి దగ్గర కూడా చాలా మంది పెడు
ఆ అది ఒక అందరు సాంప్రదాయంగా మొత్తం.
అవును బాగా తీగలాగా తి అవును డబ్బులు వస్తది కదా కానీ తీగలాగా అల్లుకొని ఎళ్ళిపోతది కదా అది చూడ్డానికి
ఇంటి ముందర గాని బాగా డెకరేషన్గా ఉంటది.
ఆ డోర్కి అంతా మెయిన్డోర్కి అంతా అల్లిచ్చుకున్నారు ఇక్కడ కూడా. చాలా మంది. డోర్ పక్కనే కుండీ పెట్టుకొని
అవును
ఆ దానికి డోర్ ఉంటది కదా డోర్కి అదే పనిగా దారాలు ఆ అవన్నీ కట్టేసుకొని
అవును
అల్లిచ్చుకున్నారు చాలా మంది.
ఈ కలర్స్ వీటికన్నా ఈ చెట్లు తీగలే తీగచెట్లే బావుంటయి ఇంటి ముందర. పూలచెట్లు ఇప్పుడు ప్రతి ఒక్కరు గార్డెనింగ్ జేసాన్ ర్రు చెట్ లన్నీ పెంచ్ మాది కూడా ఉంది టూ ఇయర్ రెండేళ్ల నుంచి ఉంది మనీ ప్లాంటు తీగ బావోచ్చింది ఈ ఎండల్ కి నల్లగయిపెది ఎండలు ఎక్కు పెట్టాయి కదా ఈసార్
ఔనా ఆహ్
ఆ మొత్తం చెట్టు అంతా నల్లగయిపెంద్ ఔను వింగ ఇప్పుడు వర్షం బడదని మళ్ళీ బాఉ ఉమ్ మల్లాయ్ ఔన్ పడు ఏవ్ పుడు
ఉమ్ తక్కువేనా
ఆ తక్కువే అంతగా పడవ్ మా
ఉహుమ్ మాకేతే ఆ డైలీ ఈ ఇంకా ఆ మోస్ కోన్ ఉంటదా ఈరోజ్ అంతక్ కొంచెం మూస్ కొనే ఉంది కొంచెం కూల్గానే అయింది మా సైడు
ఓమ అట్లుంటది మళ్ళీ వర్షం బడదేమో
లేకుంటే థర్టీ ఫైవ్ డిగ్రీ అట్లుండే మాగ్ గుడా
ఔన్
ఆ ఎండ ఫార్టీ టూ కూడా ఉన్న రోజు
మాకు రోజు డైలీ ఫార్టీ ఉంటద్
ఆ ఫార్టీ ఉమ్మ్ మా సైడ్ కూడా ఎక్కువే ఎండలు
ఉహుమ్ ఈ మధ్య కొంచెం బెట్ తబీ ఇమా అ లాస్టు మే నుంచి కొద్దిగా ఆ ఒక వారం ముందు
ఉమ్మ్ మ్ కొంచెం కొంచము ఉమ్మ్ మ్ అప్పుడప్పుడు వర్షాలు పడతన్నయ్ బాగ్ పడితే బాగా వొవ్ వర్షాలు బా పడతాయ్ మా సైడ్ కూడా మళ్ళీ చానా నష్టం ఓస్తది మన పోలన్నీ ప ఆ ఆ ఒక్ సార్ పడిందంట్ టే బాగా పడతది పళ్లేదనుకో ఇంగ అస్సల్ రాద్ ఇంగ మా సైడ్ అంతే పడింద్ అనుకో
మొత్తం కరెంటు సప్లై ఆయిపోతది పంటలన్ని చెడిపోతయ్
ఆ రొండు రోజుల్ గస్సల్ కరెంటే లేదు ఫోలో ఫోల కింద పడిపెయింది ఆ గాలీక్
ఔనౌవును
కరెంట్ ఫోలు ఫోల్ కింద పడిపెయిందా వైర్ లన్ని కట్ అయిపెయ్ అది మెయ్ నా మా సైడ్ మైమ్ ముండే ఏరియా కల్లా
ఆ
ఆ డిపివీ అదంతా పోయి చాన్ ఇబ్బందయ్ ఇబ్బంది పడితిమ్ మేమ్
ఆహ మాక్ ఒక్
ఈ చార్జింగ్ లేదు చార్జింగ్ కూడా అయ్ పెంద్ మొబైల్స్ కి
ఇప్పుడు మొబైల్స్ ల్యాకుండుంటే పని జరగదు
ఔను అయినా మేమ్ రొండు రోజుల్ మొబైల్స్ లేకుండ్ ఉన్నాం
ఆహ్ అది గ్రేటు ఇప్పుడు ఈ జన్ రేషన్ కి ఉండడంవంటే
టూ డేసు రొండ్ రోజ్ ల్ మొబైల్స్ లేవు కరెంట్ లేద్ అస్సల్ లైటు లేదు నైటు లేదు అస్సల్ చానా ఇక్కడంత్ చానా మో వొత్ మొత్తం ఊరు ఊరంతా కరెంట్ లేదు అందరిక కొవ్వత్తులు వెలిగిచ్చు కొని ఇంట్లో ఉన్నారంతే
బాగ మాట్లాడతా
ఆ మాట్లాడుకుంటా గాలొస్తాంది ఓ పక్క
అవును గాలి దోలితే ఏం గాదు తోలకోకున్నట్టే ఈ దోమలతో మళ్ళీ
అవును దోమలుబ్బా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా దోమలు ఇంగ బా లేసీ ఇంగ నైటంత బాబుకి విసర్కుంట గూ
ఎక్కువ వర్షం బడితే దోమలు చనిపోతాయ్ తక్కువ అయితే కొంచెం బడితే దోమలు ఎ ఎక్కడెక్కడ ఉండేటివన్ని లేస్తాయ్
లేదు ఒక రోజు బాగ పడిందా వర్షము ఇంక రెండ్రోజులు కరెంట్ రాలేవాల్ చేస్తనే ఉన్నారంట చేస్తానే ఉన్నారు దాని రిపేరు పెడుతున్నారు పో తుందా అది పాపం ఇంగ వాళ్ళు గూడా ఏం చేస్తారు
ఉ సరే మరి ఉంటాను
ఉంటా బాయ్